ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగుంద మం అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫుడ్ ఉహు కోటలలో తిన్నారా అండి ఫుడ్ గురించి మాట్లాడతారా
ఓకే మాట్లాడుకుందాం అండి ఫుడ్ గురించే కదా ఓకే అండి, మీక ఏమైనా ఏమైనా ఇష్టం ఉన్న ఫుడ్ ఏమైన్నా ఉన్నా ఫేవరెట్ ఇష్టం అట్ల
నాకు వచ్చేసి అండి చూడండి మనది ఫుడ్స్ అంటే, మోస్ట్లీ నేను ఒక్క రంజాన్ లో హలీమన్ దొరుకుతుంది హరీసన్ దొరుకుతుంది, అది చాలా ఇష్టం నాకు
ఓగే హలీం అండ్ హరీష్
హరీస్ అలీం అంటే మటన్ తో ప్రిపేర్ చేస్తారు, హరీస్ అంటే చికెన్ తో ప్రిపేర్ చేస్తారు అన్నట్టు
ఓకే అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఇదేనా మటన్ చికెన్ అంతేనా
కాకపోతే చికెన్ ద్వారా చేస్తే హరీస్ అయింది మటన్ హలిమది ఇది చేయాడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటంది అన్నడు పొద్దుంచి స్టార్ట్ చేసేది మధ్యాహ్నికి ప్రిపేర్ అవుతది
ఓ చాలా లాంగ్ ప్రాసెస్ ప్రిపేర్డ్ అన్నమాట
అంటే లాంగ్ క్లాస్స్ దాట్లో పిండి యూజ్ చేస్తారు దానిలో వచ్చి గే బాయిల్ చేసి దాంట్లో ఎముకలన్నీ తీసేసి బోన్లేస్ బోన్లేస్ చికెన్ చేస ఫిస్ట్ దాన్ని ఉడకపెట్టి
ఓకే బౌన్సేమ్ యూస్డ్ కాదు
ఆహ బోన్సేమీ బోన్స్ అని ఫస్ట్ అ ఓన్లీ మీ టై మాస ఏమి ఉంటదుో ఆ మాస్ ని తీ బయటికి ఉంది బౌల్ తీసేటి అయితే ఫస్ట్ బాయిల్ చేస్తారు చికెన్ని
ఓకే చికెన్ బాయిల్ చేసుకోవాలి మ్
తరువాత వాటిలో ఉన్నటువంటి ఎముకలన్నీ ఇప్పుడు మెత్తగైది కదా తర్వాత ఎముకలని బయటికు చేేస్తాం బయటికి తీసేసి ఏం చేస్తారంటే వాటిని ఆ కొన్ని పప్పు దినుసులు ఉంటాయి వాటిని బాగా బాయిల్ చేసి దాంట్లో మసాలాలు అవి ఎపి పోట్నీ మసాలా గరం మసాలా అవన్నీ వేస్తారున్నట్టు అవన్నీ వేసి దాట్ ఇదేమి ఇదేంటారు చికెన్ అయినా మటన్ అయినా సేమ్ వేసేసి బాయిల్ బాగా బాయిల్ చేసి పెద్ద గిన్నెలు తీసి
ఓకే పెద్ద గిన్న
కర్ర ఉంటది ఒకటి ఆ కర్రకి ఒక ముందు ఒక పెద్ద ఇట్లా చెక్కని ముక్కని జోడించి ఉ ఉంటుది అది ఇప్పుడు మనం పడవలో పోతే కొట్టడానికి కర్ర ఉంటుంది చూడండి అట్లాంటిది కాని ఇటు ఇక్కడ ఏంటంటే కొంచె గుండ్రాగ పెద్ద ఉ ఉంటది
ఓకే అండి అది ఇ పెద్ద కర్ర లెక్క ఉంటంది వుడ్ తోని ఉంటది కింద
వుడ్ తోని పప్పు గట్ట ఉంటుది పెద్దగా
ఓకే ఓకే అండి ఓకే అర్థం అయ్యింది
దాన్ని పెట్టి ఒక ఇద్దరు కలిసి ఒక పెద్ద గిన్నె పాత్ర ఉంటది కదా డెయిషని దాని కొడతా ఉంటారు ఒక గంట మూడు నాలుగు గంటలు కొడతారు
అయ్యో అంత అంతసేపు కొట్టాల దాన్ని
మెత్తగా గుజ్జ గుజ్జు అయితనట్టు
అంటే ఇప్పుడు స్పెషల్ గా దాంతోనే కొట్టాలనా ఏమన మన మిక్సీ వాట్టడానికి ఏమన్నా ఉంటే
లేదు లేదు దాని మిషన్ వేసి కోరడానికి లేవు ఎక్కడైన వరల్డ్ వైల్డ్ గా ప్రిపేర్ చేసిన ఆర్టిస్టులకే ఓన్లీ కుట్టటమే ప్రాసెస్ ఆ కోట్టడం వల్లనే నే
ఓ ఓకే టేస్ట్ కోసం ఇంకా దాని ప్రిప ప్రిపరేషన్ ప్రాసె అనమాట
ఇప్పుడు మెత్తగా అయితే ఏ అంటే పేస్ట్ లెక్క అతే దాంలో మనము రావాల్సిన టేస్ట్ రాదు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న దిన్సులు తాగుతాంటయి చికెన్ చిన్న చిన్న పీసులు తాగుతా లైట్ గా కాబట్టి ఒక బంక గుజ్జులాగా మంచిగా నీట్గా తయారైతది ఇదంతే చాలా ప్రోటీన్స్ యాంటీ కార్బోహైడ్రేట్స్ అన్ని ఉంటాయి దాంలో చాలా తక్కువ టైమ్ లో మనకి ఎనర్జీ గెయిన్ అయ్యితది ఎందుకు కంటే మనం డైజెస్ట్ చేయడానికి అవసరం లేదు ఆల్రెడీ దన్ని కొట్టి కుట్టడం వల్ల ఏంటంటే మొత్తం
ఓకే ఓకే అండి చాలా న్యూట్రిషన్లు ఫుడ్ అన్న మాట
నిన్ ఉన్న ఫుడ్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఎందుకంటే వాటిని మనం స్మాష్ చేసినప్పుడు అది మనం జీర్ణ వ్యవస్థ అనేది
చాలా ఆ ఓకే ఇది అంతా ఈజీగా డై డైజెస్ట్ ఐతది అన్నమాట ఏ ఏజ్ వారు ఐన తినచ్చు
ఆ ఏజే ఏ జైనా వాళ్ళక్ తినచ్చు ఇప్పుడు ఇది ఫస్ట్ మనకి ఇండియాలో మనకి మొగుల్ సామ్రాజ్యం వాళ్ళు వచ్చినప్పుడు ఈ
ఓకే మొఘల్ ఎంపైర్స్ తోని మనకి ఇక్కడ ఇది కల్చర్ తో పాటు వచ్చేసింది అన్నమాట
ఆ వాళ్ళు యుద్దనికి వెళ్లేటప్పుడు అటువంటిప్పుడు డ్రై ఫ్రూట్స్ తోని ఇట్లాంటివి చేయించుకునేటోళ్లు చేపించుకోని ఆ తినేవాళ్ళు ఎందుకన్ బె తక్కువ సమయంలో సైనికులకు ఎక్కువ ఎనర్జీ రావాలని
దీని వెనుకున్న చరిత్ర ఇది అన్నమాట
ఆ తక్కువ టైం లో ఆ తక్కువ టైం లో ఎక్కువ ఎనర్జీ గెయిన్ కావాలని ఇప్పుడు మనం హరీష్ అంత లీన్ చేస్తున్నాం కాకపోతే ఇదేంటంటే మనం ఇప్పుడు బైటప్ పర్చేస్ చేస్తున్నాము వాళ్ళు సేల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ధరని రేట్ ని డిపెండ్ చేసు వాల్ చేస్ రు అప్పుడు క్వాలిటి ఫుడ్ క్వాలిటీ ఐటమ్స్ వేసి సైనికులకి సైనికులు మంచి గున్
అవును అవున అండి అవును వాళ్ళ హెల్తే ఇంపార్టెంట్ కదా అక్కడ రాజ్యం కాపాడేలాన్ అంటే వీళ్ళు స్ట్రాంగ్ ఉండాలి
లవలన్ వాళ్ళకి మంచి ఫుడ్ అందించేటోళ్లు అన్నట్టు అప్పట్లో మంచి డ్రై ఫ్రూట్స్ ఉ బయఅన్ని పెట్టి ఇట్లాంటి హరీస్ హలీమ్స్ పేరు తయారు చేసి వాళ్ళకి తినిపించేటోళ్లు అన్నట్టు
అవునండి
ఉ ఒక సామెత కూడా ఉంది కదా కండ గలవాడే గుండె గలవాడని
అవునవునండి
ఆ కాబట్టి మనకి శరీరం గట్టిగా ఉండాలంటే పౌష్టికమైన ఆహరం తీ తీసుకోవాల్సిందే
ఇక్కడ మీరు ఇప్పుడు ఇది మీ ఇంట్లో చేసుకుంటారా లేకపోతే బయట ఏమన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారా అండి
హరీస్ అనేది ఇట్లా ఎక్కువ చేయరు నేనేటీ నైన్ పెర్చెంట్ బయటనే తెస్తారు ఎందుకంటే అది చేయాలంటే పెద్ద ప్రాసెస్ అది
ఓకే ఎక్కనైనా మనం తెప్పించుకోవడమే ఇంకా
ఓయ్ అన్ని చూడండి నేను స్విగ్గి జొమాటో అట్లాంటివి యూజ్ చేస్తా అందులో నేను బుక్ చేసుకుంటాను లేకపోతే నేరుగ్ కూడా తీసుకొస్తా వ నేరుకు తీసురావాలంటే మాక్ టైం లేదు అనుకోండి నేను హరిసు అక్ రావచ్చు హాలీబాజు స్విగ్గీ జొమాటో ఆన్లైన్ ఫులో ప్లాట్ఫార్మ్లలో బుక్ చేసుకుంటారు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా బయటకి వెళ్ళడానికి సమయం లేదు లేకపోతే బైక్ లేదనుకోండి ఫెసిలిటీ లేదనుకోండి అప్పుడు ఏం చేస్తా నేను ఇటువంటి బుక్ చేస్తా ఇటువంటి బుక్ చేయడం వల ప్లస్ పాయింట్ ఎన్ మనకి ఏ రెస్టారెంట్ కావాలంటే ఆ రెస్టారెంట్ మనం పెట్టుకో
ఓకే మనకి నచ్చిన దగ్గర నుంచి మనం ఫుడ్ తీసుకొచ్చుకోవచ్చు మ్
ఫుడ్ అక్కడ నాకు నచ్చది టేస్టీ ఉంటాది గగాడించి బుక్గి చేస్ అంటే కొంచెం షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి ఆ చార్జెస్ ఉంటాయీ డె చార్జె సైకుద్దిగాక్కువ లైట్ గా మన మనం అదే బైక్ మీద పోయి ఆ బైక్ మీద తినడం, రావడం తీసుకురావడం అన్న కూడా అదే పెట్రోల్
అవును ఇటు పెట్రోల్ ప్లస్ బాడీ కూడా కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అయిపోతాం
ఆ మనం మనం మ్యాన్ పవర్ కూడా యూజ్ చేస్ అది మనం పూట్టనా దగ్గర రావాలంటే దీనివల్ల రెండు ఈజలు ఉన్నాయి మంచి జీవన కి మ తక్కువ టైమ్ లో ఫుడ్ డెలివరీ చేసుకోచ్చు ఇంపుట్ ఏంటంటే మైనస్ పాయింట్ ఇట్లా అంబేక్ తీ ఏ నువు సోమారుపోతువా
ఇంకా బద్దకంలే ఇంకా ప్రతి పనికి బద్దక కం అట్ల అలవాటు అయిపోతున్నారు
ఆ బద్దకం మీరు ఎప్పుడైనా ఇటువంటి ఈ సోషల్ మీడియా ఫ్లాటఫార్మలలో సోషల్ మీడియాలో ఎప్పుడన్నా తెప్పించారా ఆన్లైన్లో
ఆ తెప్పించుకుంటామండి మోస్ట్లీ అంటే మోస్ట్లీ కాదు ఎప్పుడో ఒకసారి ఇప్పుడు వీకెండ్స్ లో అయినా ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ బర్త్డేస్ ఏమైన్నా ఉంటే ఇంకా అంత మనం ప్రిపేర్ చేసుకోలేమో అనిపిస్తంది నా వరకు అయితే ఇంకా నాకు ఎక్కువ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం సో ఇంకా మనం ప్రిపేర్ చేసుకోవాలంటే అంతమందికి చేయలేము అని చెప్పేసి బయట నుంచి రెస్టారెంట్ నుంచి ఇప్పుడు స్విగ్గీ అయినా ఈజ్ జొమాటో అయినా ఇలా మనం నచ్చిన రెస్ట్ రెస్టారెంట్ లో మనకి ఎక్కడ ఫుడ్ అయితే బాగుంటుందో తెలిసిది కదా సో అక్కడ నుంచి మనం ఆర్డర్ చేసుకుంటాం మా ఇన్ని ప్లేట్స్ ఇంతమందికి అని చెప్పేసి ఇది ప్లేసు ఇక్కడికి అని చెప్పేసి బుగ్ చేసుకుంటానండి నేను కూడా
ఓకే ఓకే అంటే మీరు కూడా ఈ ఇటువంటి తెపించికున్నారానట్టు
కుండమ్
ఇయాల రేపు చూసుకుంటే చూడండి ఈ షాపింగ్స్ లలో గురించండి షాపింగ్ మాల్స్ కావచ్చు మనకి డైరెక్ట్ అమజాన్ ఫ్లిప్కార్ట్ కావచ్చు మీషో కావచ్చు అలా కాకుండా ఈ ఫుడ్ ఫుడ్ పరంగా చూసుకుంటే ఏమో మనకి స్విగ్ ఇస్ దా మార్ పోగ్ కావచ్చు ఇన్స్టామార్ట్ కావచ్చు గ్రాసరీ కోసం గ్రాసరీ అంటే రోజువారీ వస్తు
ఎస్ అవునండి మనకి ఏదైనా అవైలబుల్లో ఉంటున్నాయి అవును.
కూర్చున్నాదే అనే ఇప్పుడు అది కాకుండా చూడండి మనం ఎక్కడికైనా ప్రయాణం చేయలనుకోండి. ఇంతకు ముందు మనం బయటికి వెళ్లి ఆటో కోసం వెయిట్ చేసి బస్సు కోసం వెయిట్ చేసి మనం రైల్వే స్టేషనకు ఎక్కడికో వెల్లె టోల్లు హు నడుసేవ్ ఫస్ట్ నడిచేవాళ్ళం తర్వాత ఆటోలు అలవాట్ అయినాయి ఆ తర్వాతకీ వచ్చేసి ఇప్పుడు ఏం లేదు మనం ఇంట్లో కూర్చున్నగానే రాపిడో ఉబర్ ఓలా అని యాప్స్
అవును ఈ ట్రావెలింగ్కి ఏమో ఇవి మనం ఉన్న దగ్గర నుంచి బుక్ చేసు కుంటే ఎక్కడికి రైడో ఓటీపీ చెప్పాలి వాళ్ళకి సో వాళ్ళు పిక్ చేసుకుంటారు మనని
ఆ ఇప్పుడు ఒక పార్సల్ మనం పంపించాలంటే ఒకప్పుడు ఇబ్బందైయేది ఇప్పుడు పార్సల్లకు కూడా రాపిడో వాళ్ళు ఉబర్ వాల్లు ఫెసిలిటీ పెట్
ఆ అవునవునండి చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఇదంతా
ఆ అంటే ఆ కూర్చున్న దగ్గర నుంచి ఫుడ్ తినొచ్చు కూర్చున్న దగ్గర మనం వస్తువులన్ని తెప్పించ్ కొచ్చు కూర్చున్నది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు మిషి మ్యాగీ కావచ్చు తెప్పించుకోవచ్చు దుస్తువులు తెప్పించుకోవచ్చు.
అవునండి.
అంటే ప్రతి ఐటము మన ఇంటి దగ్గర్కే కి మన దగ్గర చేరుకునే విధానం అనేది స్టాప్ అయింది.
అవును ఎస్ అండి అవును.
మీరు దీని గురించి ఏం చెప్తారు మరీ
ఇలా ప్రతి దానికి వేరే వాళ్ళ మీద ఆధారపడి ఇట్లా ఉండడం నా వారికయితే కరెక్ట్ కాదు అనిపిస్తదీ అండి. మనం మరీ మన పరిస్థితి బాగాలేనప్పుడు తెప్పించుకోవడం వేరు మనం బాగానే ఉండి టైం ఉండి కూడా ఇలా ఆర్డర్ చేసుకోవడం అయితే అది ఇంకా మనిషికి చాలా బద్దకం. కంతో అలవాటు అయిపోతుంది ఇంక ఏ పని చేయలేరు అన్నమాట ప్రతిదీ ఇతరుల మీద ఆధారపడడం. ఇది బేసికల్ గా హెల్త్ కూడా మంచి ది కాదు కదండి అక్కడనే ఉండి అక్కడనే ఏం పనులు చేయకుండా శరిరానికి వ్యాయామం కూడా ఒకటి మంచిదే కదా నడవాలి అటు ఇటు కొన్ని కొన్ని కావాలనుకున్నప్పుడు దగ్గర దగ్గరనే పోయి తెచ్చుకోవాలి నడిచే విధంగానే
ఊ
కైతే అలా అయితే వెళ్ళి తెచ్చుకోవడమే మంచిదని నా ఉద్దేశం అండి.
ఓకే ఓకే మీరు చెప్పింది ఇప్పుడు చాలా మంచిగుంది ఎందుకంటే ఒకరు ప్రతి వస్తువుకి మనం ఒకరి మీద ఆధారపడడం వల్ల ఏమైతుంటే రేపటి రోజు అదే అలవాటయిద్ధి మనకి సోమరిపోతులం అయితం రేపటి రోజు మనకి ఏమైనా ఆప ఏం లేదు రావడానికి ఏం లేదురానుకుంటాం ఆ ఆ మనిషి అనే వ్యక్తి ఏంటంటే ప్రశాంతవంతమైన జీవితాన్ని కోల్పోయి ఇప్పుడు హడావుడి జీవితాన్ని అలవాటు చేసుకో
అవును అండి
మీరు అంటే ఇటువంటి ఇప్పుడు ఊళరు ఊళ ఎప్పుడైనా ఎక్కారా
చాలా తక్కువ టైమ్స్ అండి నా దగ్గర బండి లేనప్పుడు మాత్రమే ఎక్కుతా మోస్ట్లీ దగ్గర దగ్గర అయితే నడిచే వెళ్తా లేదు నా దగ్గర బైక్ ఉన్నది అనుకుంటే నేనే వెళ్తా ఇంకెప్పుడో ఒకసారి మార్నింగ్ అర్జెంట్ నా దగ్గర వెహికల్ ఏం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇంకా తప్పదు కదా అండి అప్పుడు అయితే బుక్ చేసుకు కని వెళ్తాడి వెళ్త ఖచ్చితంగా
ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి